హలో నువ్వు టెన్ మినిట్స్ కాకనే కట్ చేసినావు కదా నిజం చెప్పు మల్లా నాకు ఇప్పుడు సెకండ్స్ నైన్ ఫిఫటీ సెవన్ చూపిస్తాంది
రావడం లేదు
అవును
నా త్రీ అన్న బడింది ఆడ
అవునా ఒకే ఓ
ఓకే
ఇంకా
చెప్పా
ఇే చెప్పాలి
మళ్ళా పోతావ మీ ఫ్రెండ్ ఏమంది. అశ్విని హలో హలో హలో హలో హలో హలో